హలో హలో హలో విన్పిస్తాంద ఏం లేదండి ఊరికే ఉన్నా
ఎందుకు ఊర్కే ఉన్న్ నారు పని
పని లేదండి ఎవరియట్లె పని చేద్దామంటే
పొండి ఇస్తరు ఏదో ఒకటి పని
పోతా అండి మీరు చెప్పినారు కదా మీరు ఏమన్న పని చేసుకోండి
ఉమ్ మేమా చేసుకుంటం ఉమ్
ఉమ్ ఇంకేమి ఇప్పుడేం పని చేస్తున్నారండి
ఇప్పుడు మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాము కాళ్ళతో
మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఎవరన్నా ఎక్ససైజ్ జెస్ యాయామం కాదు వ్యాయామం
చేయోచ్చు
ఆహా వాటికి కరెక్ట్ టైమింగ్ ఉంటది
మేము ఏ టైమింగ్ లో పడితే ఆ టైమింగ్ లో చేస్తాము
అట్ల అంటె చేయకూడదండి
ఉమ్ చెయొచ్చండి ఏం కాదు
ఉమ్ మీరు మరి తిన్నారా
తిన్నా మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం తిన్
ఏం తిన్నారు మేము అవిగింజ
ఓ మేము సాంబార్ అన్నం తిన్న
బాగుందా సాంబార్ అన్నం
ఏం బాగుండదండి మీరు మీకు బాగుండేనా
మాకు కూడా ఏం బాగుండదండి అయినా తింటాం
డబ్బులు ఇచ్చాము
అవును ఏం చేస్తాం ఇంకా బాగకపోయినా తినాలి
అవును మీరు ఏం పెట్టినారు
మీరు ఏమన్నా సినిమాలు అలా చూసారా
చూడలేదండి నేను కూడా ఏమి చూడాలనుకుంటున్నాం కానీ టైం కుదరలేదు మాకు చూ
మీరెప్పుడు పని చేస్తానే ఉంటారు కాబట్టి కుదరదు అనుకుంటా
అంతేం లేదండి
పని చేసుకోండి పని లేకపోతే
చేసు పని డబ్బులు ఇస్తారు ఖాళీగా ఉన్న
ఎవరిస్తారండి చెప్పండి
అన్ ద
పెట్టుకోండి మీతోనే అసలు చే రండి నాకి
ఉమ్
నా కాలు ఎందుకో నోస్తా ఉన్నాయి ఈ రోజు
అ ఎందుకు నొప్పిస్తు
ఏమో అండి తెలీదు పొద్దు నుంచి నోప్పిస్తా
ఉమ్ మూవ్ పూస్కోండి తగ్గి పోతే
నాకు ఎక్కడన్నా నా ఒక్కచోట నొప్పి అయితే పూసుకుంటా రు కాళ్ళు మొత్తం నొప్పి తీస్తా అంటే ఎట్లా పూసుకుంటారు
ఇ అయితే హఫ్ తీప్పచ్చేసుకోండి సరిపోతుంది
అ ఆ ఎవరు నడిపిస్తారు నన్ను వీల్ చైర్ లో మీరు తీసుకుపోతారా రోజు ఎక్కడికన్న
మేము తీసుకుపోం డబ్బులు ఇస్తే ఎవరనా తీసుకుపోతారు
ఆ కాళ్ళు ఇంకెందుకు తీప్పించుకోడం కాళ్లు నోస్తేనే కాళ్లు తీప్పించుకుంటారా
మీరు కొత్తగా ట్రై చేయండి ఈసారి
మీరు ట్రై చేసి చెప్పండి ఎట్లుందో నేను తర్వాత ట్రై చేస్తా
ఏం కాలు నొప్పి ట్రై చేసేకి
ఏమి కాదండి చేపిచుకోండి ఒకసారి
చెప్పిచు కుందామ్
ఆ మనీ ఇస్తా అండి రూపాయి
ఉమ్ నమ్మర్ పెడ్ తాను మీకు అమరికి చేసే ఫోన్ అంటే
ఆ చేస్తా అండి మళ్ళీ దానికి వడ్డీ ఇవ్వాల్సి వస్ మీరు వడ్డీ ఇవ్వాల్సి వస్తది
నా ఇస్తాం ఇయ్యన్
ఉహు ఇస్తా అండి ఇస్తా
అది
ఇంకేంటండి మీరు
ఏమి
ఆరోగ్యం అంత బాగుందా
ఆ బాం అదం వీకా మీకు బాగాలేద అనుకుంటా కాళ్ళ నొప్పులు అన్నారు మీకు చూపిస్తు ఉంటాయి మేబీ
నేనేం ఏజ్ అయిపోయలేదాండి ఇంకా
అయిపోయిందన్
అవునా
మీకు
అయిపోతే అయిపోనీ లేం అందరికిఏజీ అయిపోతుంద అట్లే ఉంటుందా ఏంది
హ్మ్ నిజమే
ఇంకేంటండి
ఇంకేం చప్పాల మీరె అ
ఏముంటాయండి మేము ఇందాకనే తిన్నాము ఏం బాలేదు మాకి ఈరోజు ఎగ్జామ్ ఉన్నిండేది అన్నమాట
ఎగ్జామ్ లేదా
ఎగ్జామ్ ఉన్నిం ఎగ్జామ్ ఉన్నింది
పోయి ఎగ్జామ్
అది మామూలుగా కోడింగ్ ఎగ్జామ్ ఉందింది
ఉ
ఆ కోడింగ్ ఎగ్జామ్ అయిపోయి నిండా ఒక
కోడింగ్ ఎగ్జామ్ ఏదైనా యూస్ చేయొచ్చా ఆ కోడింగ్ ఎగ్జామ్లో ఏదైనా యూస్ చేయ్
లేదండి ఒక లాంగ్వేజ్
చ్చ
లేదు లేదు పైతాన్ ఒకటే యూస్ చేయాలి పైతాన్ అండి
పైతాన్ అవును
అది అయిపోయింది ఇంకా వేరేవి అది ఒక లాంగ్వేజ్ అండి
ఉమ్
కోర్స్ రాసేకి మీకు తెలీదా పైథాన్ అంటే
ఉహ్ ఉమ్ తెలిదండి
ఉమ్ ఏం కాదు లేండి తెలుసుకోండి
ఉహ్ ఉమ్ తెలుసుకుంటాం
ఒక పన్నెండుకు అయిపోయింది అనమాట ఇంకా బయటకు వచ్చి బయటకు వచ్చినా మా స్నేహితురాలతో కలిసి తిన్నాం అనమాట అందరం కలిసి తిన్నాం చాలా రోజులు అయింద అనమాట మేమ అందరం కలిసి తినిం మా స్నేహితురాలు చిత్రాన్నం తెచ్చిందన్నమాట అది కొంచెం టేస్ట్ చేసినాం బాగునిండా
బాగుండిందా అది ఆ
ఆ బాగుండింది అండి
సరే
మీరు గింజలకూర తిన్న అని చెప్పినారు కదా
ఉమ్ అవును
బాగుందిదేనా ఈ రోజు మరి
గింజలు ఉన్నాయి కాబట్టి తిన్న ఉతది అయితే తినే దాని లేదు అది
ఆ
మొత్తం దాంతో ఇంకా
ఎందుకండి అంత చిన్నగా మాట్లాడుతున్నారు
మిక్
కొంచెం చిన్నగా వినిపిస్త ఉండే ఇందాకా
ఉహ్మ్ అప్పుడు కొంచెం చిన్నగా వినిపించింది
ఎందుకు మాట్లాడీన్నారు అంత చిన్నగా
ఊరికే మాట్లాడినాం అదే చూద్దాం అండి
ఆ ఏందండి
చిన్నగా మాట్లాడితే
ఏట్ల అన్నామాప్పుడి
మీరు కదా చూడలే నేను చూస్తా మీరు చూడలేరు కదా చిన్నగా మాట్లాడితే ఎట్లుంటదని మేము ఇంకా
మాట్లాడి కాదు
ఉ ఆ నిన్న సమోస తిన్నామన్నమాట అసలు ఎంతే రేటో అసలు అదైతే ఊరికే రెండు సమోసాలు మాత్రమే నలభై రూపాయలు తీసుకున్నారు ఒక సమోసా కి ఇరవై ఆ రెండు సమోసాలు ఊరికే అట్లా నలి పేసి వాటిపైన అవును చానా ఎక్కువ రేటు సరే అండి అయితే మరి ఉంటా
అ అ ఒకే అండి
ఆ స్వా తి ఇది కట్టయ్తాన్లేదు నువ్ నువ్వు కట్ చెయ్ కట్ చెయ్ నువ్వు
కట్